ఓ నమస్కారం ఎలా ఉన్నారండి
అండీ ఎలా ఉన్నారు
బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
నూట బాగున్నామండి ఏం జేస్తున్నారూ
నేను ఏం లేదండీ ఫ్రీ ఉన్నానైతే కాల్ చేసాను మీకు మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి మీతోని మాట్లాడుతున్నా మీరు హైదరాబాద్ లో షాపింగ్ జేసారా అండి
చేయలేదు బాగ మంది చేస్తున్నారు ఊమ్ వెడ్డింగ్స్ కీ ఏమైనా ఈవెంట్స్ కి బాగా మంది పోతున్నారు హైదరాబాద్ కి
అవును ఇంకా మీ ఇప్పుడు ఒక్కసారి గూడచ్ చేయలేదా అండి హలో హలో
స్కోలేదండి డ్రెస్సెస్ అచ్చా బ్రేక్ అయితుందా ఒకే ఇప్పుడు వస్తుందా
ఆ వస్తుందండీ మరి హైదరాబాద్ వెళ్లారా మీరు
వెళ్ళాను కానీ షాపింగ్ చేయలేదు మోన్ననే వెళ్ళి ఒచ్చాను పెళ్ళికి వెళ్ళి
ఆ ఫస్ట్ ఇంక ఫస్ట్ కూడ్ వెళ్ళి గుడా షాపింగ్ చేయలేదా అండి
చేయలేదండి తినీ ఆన్లైన్ లో తీస్ కుంటాను లేదై లేదంటే ఇక్కడ షాప్స్ లో వెళ్లి చూస్తాను హైదరాబాద్ లో చేర్ అయితే
అహా ఇపుడూ ఇప్పుడు వెళ్తున్నాన్ కదండి ఇప్పుడు హైదరాబాద్ కి తప్పకుండ షాపింగ్ చేస్తారు కదా ఆ ఏదైనా చిన్న వస్తువు గుడా
అవును వెడ్డింగ్స్ కీ ఏమైనా ఈవెంట్స్ కి కూడా అందరూ అటే వెళ్ తున్నారు హైదరాబాద్
అవునండీ
ఆ అక్కడా రేట్స్ నార్మల్ ఉంటాయా హై ఉంటాయా
అంటే ఇప్పుడు బట్ ఇలా ఉండనంటే ఇప్పుడు అందరు వెళ్తున్నారు కదండి
అవును
ఊ దాన్ బట్టి ప్రైస్ ఉన్నది ఇపు తక్వ లేదు ఎక్వ లేదు పుడు మనిషిని బట్టీ అంటే ఇప్పుడు హెవీ తీసుకుంటే హెవీ ప్రైస్ ఉంటది కొంచెం నార్మల్ దీసుకుంటే నార్మ ఉంటది ఇపుడు వర్క్ ఎలా ఉంటే డ్రెస్ మీదా అలా ప్రైజెస్ ఉంటాయండి
అవునవును కానీ చాలా మంది అక్క నుంచే తీసుకుంటున్నారు డ్రెస్సెస్
అవునండీ ఇప్పుడు ఫొయ్ ఫేమ్ బాగా అంటే బాగా ఫేమస్ అయ్పోయింది
హైదరాబాద్ అంటే ఫేమస్ అయిపోయింది ఇక్కడైతే
అవునండి
ఉ
ఇంకా మీకు ఆన్లైన్ షాపింగ్ కొంచెం చెప్పగలరా ఎలా ఉంటది ఆఫ్లైన్ ఎల ఉంటది
ఆన్లైన్ కూడా బాగానే ఉంటది మనం ఆర్డర్ చేసిన వన్ వీక్ ట్వెల్వ్ డేస్లో వస్తుంది కానీ ఆర్డర్ చేసే ముందు రివ్యూస్ చూసినంక ఆర్డర్ చేయాలి లేకపోతే లాస్ అయిపోతది
ఒక్కోసారి చూసినా కూడ మంచిది రాద కదండి దాని తరవా ఏం చెప్పగలరు
అదిర్థంలే అది ఇప్పుడున్న ఇప్పుడుదాక నాకైతే బాగానే వచ్చాయి ఏమైనా ఆర్డర్ చ్చేసిన
మీ ఎంతయిన ఇప్పుడు ఆఫ్లైన్ కు ఆన్లైన్ కుడ ఇప్పుడు ఆఫ్లైన్ బెటర్ ఉంటది కదా అండి
అవును ఎంత అయితే ఆఫ్లైనే బెటరు
ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఒకవేళ వీటిం చేయాలంటడి టైం పడుతుంది ప్రాసెసింగ్ అవుతుది ఇప్పుడు మీరు ఆఫ్ లైన్ చేస్తతే కూడా మీరు బట్ట ఎలా ఉడి చూడగలరు ఇంకా షా ప్రైజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు అది చూపిస్తది ఆన్లైన్ లో ఒక్కసారి ఆఫ్లైన్ లో బాగుంటది ఇంకా ఇప్పుడు మీరు చూడొచ్చు కూడ ఆ మీరు ఇంక ఎలాక్ లో ఆతున్నది ఎలా ఉన్నది చూసొచ్చు
ఆఫ్ తీసుకుంటాను మీరు ఆఫ్లైనా ఆన్లైన్ తీసుకుంట
నేను చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఆఫర్స్లో ఉంటే అలా తీసుకుంటానండి
అచ్చ
బట్టలు అయితే ఆఫ్ లైన్ లోనే తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ మీరు షాప్ ఒక్కవేళ ఒకవేళ ఇక లేకపోతే వేరే షాప్ కూడా తిరగవచ్చు ఇంకా షా కూడ అనిపిస్తుంది
అవును
అవి బట్టర్ ముట్టుకొని చూడొచ్చు కూడా అది క్లాత్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది బాగుందా లేద ఆఫ్లైన్ అయితే ఏం చూడకూడదు ఇలా వస్తేనే అలానే వేసుకోవాలి
అవునవును ఆ ఇంకా
ఇంకైతే ఇప్పుడు ప్రైస్ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫ్లైన్ కూడ ఫిక్స్ అయిపోయింది గానీ ఎల అంటే మీరు చెప్పగలరు ఇక్లో అత ఎలా ఉంటది అది అది ఇంకా ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి దాన్లో అది చూపించండి ఇదో కొత్త కొత్త వస్తే వాళ్ళు కూడ చూపిస్తారు
అ మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఇప్పుడు వస్తుంద అండి
అవును వస్తుంది వస్తుంది
మీరు ఎలా ఇష్టపడతారండి ఆఫ్లైన్ ఇష్టపడతారా హలో
నేను చాల అయితే ఆఫ్లైన్ తీసుకుంటా మ్యా మినిమం అయితే ఆఫ్లైన్ మినిమం ఆన్లైన్ చేస్తాను
ఓకే
ఆ
మీకు వెస్ట్రన్లు ఇష్టమా అండి లేకుంటే ఇండియన్ ఏవన్న ఇష్టామా
నేను బోత్ వస్తాను వెస్ట్రన్ కూడా ట్రెడిషనల్ కూడా నేను డ్రెస్సెస్ వేస్తాను
ఓకే
చాలా అయితే వేస్టన్ మంచి ఉంటది కానీ నేను ట్రెడిషనల్ చాలా ఇస్తాను వెస్ట్రన్ కొంచెం వేస్తా
ఉ ఓకే
ఆ ఇంకా ఇంకా మీ మీ సజెషన్ ఏంటి హలో
ఇంకా బయలుదేరారండి అమ్మ హాలిడే తిరిగారు
మీ సజెషన్ఆ వస్తుంది మీ సజెషన్ ఏంటిది మరి మరి హలో డిస్టర్బెన్స్ వస్తుంది అండి డిస్టర్బెన్స్ అదే ఆఫ్ న్లైన్ షాపింగ్ కి మీ సజెషన్ ఏంటి
ఆఫ్లైన్ బాగుండది అని చెప్పాను కదా
వస్తుందా
ఆ వస్తుందండి మీదే కొంచెం బ్రేక్ అయితుంది
లైక్ ఆ అచ్చ అచ్చ ఆఫ్లైన్ బెటర్ అండి మీ సజెషన్ ఏంటి
అవునండి అంటే ఆన్లైన్ కూడా బాగుంటది ది కాబట్టి నా సజెషన్ అంటే నీను తీసుకునే దాన్ని బట్టి చెప్తున్నా నాకైతే ఆఫ్లైన్ ఇష్టం
అచ్చా ఇప్పుడు దాకా మీరు తీసుకున్నారా ఆన్లైన్ లో ఏమైనా
అందులో అవునండి ఓ ఆఫర్లో అవునండి నాకు బాగా రాలేదు
అచ్చరాలేదా లే ఇంకా
ఇంకా మీరు తీసుకున్నారా అండి
నేను ఆ చాలా ఒక డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను ప్యాంట్ ఆర్డర్ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను నాకు బాగానే వచ్చాయండి
ఉ ఆహా ఏమో నేను ఆర్డర్ చేస్తే ఐతే బాగా రాలేదండి అందుకే దాన్ని చెయ అన్నమాట వేరే ఏదో చేస్తా నేను ఆఫ్లైన్ చేస్తా ఆఫ్లైన్ చేస్తా నేనైతే ఇంకా మీరు
ఒక స్టిచ్చింగ్ అచ్చా అండి
ఆ వచ్చేండి కొంచెం కొంచెం చేసుకుంటా ఇప్పుడు ఐతే చెయట్లేదండి బాగా బాగా టై బాగా టైం అయింది ఇంకా చెయట్లే అండి
ఆహా డ్రెస్ వచ్చి స్టిచ్చి చేయడం వచ్చా మీకు
ఆ వచ్చండి
అచ్చా ఆ ఒక ప్యాటర్న్ చూపిస్తే అలాగా చేయవచ్ చేయగలుగుతారా మీరు
అంటే అది ఈజీగా ఉంటే చేస్తా లేకపోతే లేదుా అది అంత హార్ట్ గూడా రాదు కొంచెం కొంచెం అట్లా
ఆ హా ఇప్పు ఫ సంథింగ్ మోడల్ లాంటిది డ్రెస్ కావాలండి స్టిచ్డ్ బయటైస్తతే మనీ బాగా ఉంటది
రండి
పర్శి ఫర్షి మోడల్ ఉన్నది చూడండి ప్యాంస్కి పే కింద స్పేస్ ఆ స్పేస్ బాగుంటాది చూడు అది
ఆహా
ఇంకా మీ డ్రెస్సెస్ మీరు స్టిచ్ చేసుకుంటారా
ఉ
మీ డ్రెస్సెస్ మీరు సస్టిచ్డ్ చేసుకుంటారా
ఆ చేసుకుంటాను ఇప్పుడైతే బాగా టైం అయిందండి నెల్లళ్లు అయిపోయినాయి ఇంకా చేస్కూలే ఉన్నాయి పునీనాయి కొత్తది ఇంకా చేసుకోలేదండి కొంచెం ఇంట్లో పని ఉన్నది అ దానికోసమే టైం దొరకట్లే సరే అండి మంచి మాట్లాారు మంచి చెప్పారు హలో హలో
హలో వాయిస్ అస్ ఓకే అండి బాయ్ ధన్యవాదాలు మీరు నా కాల్ ఉపయోగించడానికి